నమస్కారం అండి
నమస్కారం అండి
బాగుందా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి మీకు ఏ ఏ పదార్థలాంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు ఎక్కువ పదార్థాలంటే నాకు ఎక్కువ అన్న బిర్యానీ ఇట్లాంటి అంటే ఇష్టం అండి నాన్ వెజ్ మాంసాహారం ఇవంటే ఎక్కువ ఇష్టం శాకాహారం కూడా ఇష్ట ఇష్టం ఎక్కువ
మీరు బయటి ఆహారం ఎక్కువ తింటారండి ఇంటిలో వండిన ఆహారం ఎక్కువగా తింటార డి
అంటే నేను తినేది ఎక్కువ బయట బయట ఆహారం అంటే ఎప్పుడో వారానికి ఒకసారి రెండుసార్లు తింటను తింటాను ఎక్కువ ఇంట్లో చేసిన ఆహారమే తింటాను నేను అయితే ఎక్కువ
ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ చేస్తారండి మీ ఇంట్లో ఆహారం
ఇంట్లో వండి పెట్టే అంటే తాత వండుతారు నాన్నమ్ మా అమ్మమ్మ కూడా వండుతారు ఇంట్లో మమ్మీ కూడా వండుతారు మమ్మీ అప్పుడే ఉన్నప్పుడు ఉమ్.
అమ్ మీకు ఎక్కువ మీ అమ్మమ్మ వండింది ఎ ఎక్కువ ఇష్టమా, తాతాగారు వండింది ఎక్కువ ఇష్టమా?
ఎక్కువ తాత వండేదిది అంటే ఇష్టం అండి. అట్లనే తాత వండే దాంట్లో సాంబార్ అంటే చానా ఇష్టం అట్లనే ఆ ఆలుగడ్డ కర్రీ వండుతారు అదొ ఒకటి ఇష్టం. మళ్ళీ పాలకూర కొత్తిమీర కొత్ అది ఉమ్ ఇవి అంటే ఇష్టం ఆక్కూరలు
మీ అమ్మమ్మ గారు ఎక్కువగా ఏం చేసి పెడతారు రుచికరంగా మీకు
అమ్మమ్మ గారు ఎక్కువ ఏం చేస్తారంటే? చేస్తార అమ్మమ్ మా సనం చేస్తారు పచ్చడి చేస్తారు ఎక్కువ కొబ్బరి పచ్చడి మాడికాయ పచ్చడి ఇవి అంటే చానా ఇష్టం.
మీకు వంట చేదొ నాకండి నాక్ నాకు మా అమ్మ చేసిన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి మా అమ్మ చాలా బాగా చేసి పెడుతుంది నాకు
అంటే ఈ ఇంట్లో ఎవళ్ళు ఎక్కువ చేస్తారు?
ఎక్కువగా మా అమ్మనే ఎక్కువ వంట చేసిద్దండి వంటలు మా అమ్మ చేసి అయితే చాలా రుచికరంగా ఉంటుంది. మా అమ్మ చేసిన వంట మాత్రమే నేను ఎక్కువగా తింటాను.
మీకు ఎక్కువ నచ్చే ఫుడ్ ఏంటిదండి?
నాకు ఎక్కువగా ఇష్టపడేది నేను బంగాళదుంపలు ఎక్కువ ఇష్టపడతానండి నేను బంగాళదుంపలు ఎక్కువ ఇష్టపడతాను గోడ్చుకుడుగా ఇష్టపడుతాను
మీకు బయట ఫుడ్ అంటే ఇష్టమా
బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పదు కదా దం బయట ఫుడ్ కూడా తింటాను బయట ఆహారం కూడా తింటాను బయట ఆహారంలో మాత్రం ఎక్కువగా తిన్ తినేది మాత్రం ఆ సాంబార్ సాదం సాంబార్ రైస్ ఉంటాయి కదండి డి అలాంటివి షాకారానికి సంబంధించి చినహారం మాత్రమే తీసుకుంటాను మీకు వంట చేయడం వచ్చా అండి
ఆ చేయడం వచ్చిండి వంట
మీరు ఏ రకమైన వంటలు చేస్తారండి
మాంసాహారంలో చేస్తామండి చికెన్ బిర్యానీ ఇట్లాంటివి
ఎలా చేస్తారండి ఒకసారి నాకు చెప్పచ్చు కదండి మేము కూడా నేర్చుకుంటాము
ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి చికెన్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో మనం కారం ఉప్పు మసాలాలేవో ఆధున్నే అవన్నీని అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోని పెరుగు వేసుకొని కలిపి పేట్ కొని మనం దాన్ని కొంచెం మొత్తం దగ్గరికి ఊరగనయాలి పక్కకు పెట్టుకొని కొంచసేపు దాన్ని ఒక అర్ధ గంట సేపు దా మనం ఈ లోపల ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపో నీళ్ళు పోసుకొని ఆ మన లవంగాలు దాల్చనా చెక్కయ ఇవి బిర్యానీ ఇవన్నీ దాంట్లో నీళ్ళల్లో వేసుకోవాలి మనం బాస్మతి రైస్ ముందే మనం కడిగి పెట్టుకున్నాయి దా దాంట్లో నీళ్ళ మరిగిన తర్వాత బాస్మతి రైస్ తీసుకెళ్ళి దాంట్లో వేయాలి డెబ్బై శాతం ఉరికిన్ తర్వాత దాన్ని తీసి మనం పక్కన పెట్టాలి పక్కన పెట్ ట్టిన తర్వాత మనం ఇంకోటి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెనీ తీసుకోవాలి మనం తీసుకొని ఇంకో గిన్నె ఫ్రెష్ గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఈ చికెన్ మనం కలిపిపెట్టుకుని దాంట్లో వేసుకొని ఒక ఇరవై శాతం ముప్పై శాతం ఉడికిన తర్వాత మనం డెబ్బై శాతం ఉడికి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకెళ్ళలి దాని మీద వేయాలి దాని మీద వేసిన తర్వాత తర్వాత కొంచెం దాని పైన ఏదైనా వేసుకుంటే నెయి ఇలాంటి కలర్ ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు మనం హమ్మయ్య దాని తర్వాత దాని మీద మూత పెట్టి ఆవిరి పోని కొన్న చుట్టూ ఏదైనా పిండి పెట్టి దాని మీద ఏదనా నాకజ గట్టి వెయిట్ పెట్టినా అనుకో ఆవిరీ బయటిక్పోకుడా ఉంటది ఒక ఐదు పది పదిహేను నిమిషాల్లో మన బిర్యానీ రెడీ అయిపోతది అండి
చాలాగా చాలా అర్థమయ్యే రీతిలో చాలా వివరంగా నాకు చాలా చక్కగా వర్ణించ చరండి ఎలా చెయ్యాలి అనేది మొదటి నుంచి చివరి వరకు చాలా చక్కగా నేర్పించారు చాలా చాలా ధన్యవాదాలండి చాలా బాగా వివరించారు మీరు ప్పుడు చేస్తూ ఉంటారండి ఇంటి వద్ద చి
అంటే నేను ఎప్పుడో ఒకటే ఇప్పుడు అంటే మన వారంలో ఒకసారి చేస్తాను వారంలో ఒకసారి రెండు సార్లు ఆదివరంగానే అట్లా చేస్తుంటాను
మీరు ప్రత్యేకంగా రోజు ఇదే నేను తింటాను అనే ఏదైనా ఆహార పదార్థం ఉందా అండి మీ తినే రోజు మీరు తినే ఆహారాల్లో మీకు ముఖ్యమైనది ప్రతి రోజు నేను తింటె తను అనుకున్నది ఏదైనా ఉందా అండి
అంటే ప్రతి రోజు తినేదంటే ఎగ్గు తింటానండి నేను ఉడ్కా పెట్ననా గుడ్డు
చాలా మంచిది ఉంది చాలా సంతోషం ఉంది
ఉడకబెట్న గుడ్డు తంటాం మీకు వంట చేయడం వచ్చా అండి
ఆ నాకు వంట చేయడం వచ్చండి
ఏం చేస్తారండి వంట అంటే ఏం చేయడం వచ్చు
నేను చాలా బాగా తాపలు వండుతానండి చాపలు మాత్రం చాలా బాగా చేస్తానండి చాపలు చేసేది విధానం చెప్పమంటారండి
ఆ చెప్పండెట్ల చేస్తరో చాపలు
చేపల్ని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోని నిమ్మకాయ కూడా నిమ్మకాయ రసం కూడా అందులో పిండి చక్కగా కడుక్కోని దాన్ని వాట్ నీళ్ళు లేకుండా వాడ వరచుకొని మంచిగా శుభ్రంగా ముక్కల్ని పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో ఒక పాత్రలా తీసు కొని అందులో ఉప్పు కారము జిలకర, మెంతుల పొడి, మసాల పొడి, నూనె ఇవన్నీ పదార్థాలు వేసి బాగా కలుపుతాను కలిపి పక్కన పెట్టుకొని పెద్పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆ చాప ముక్కలకి సరిపడ నూనె వేసుకొని చక్కగా అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసి అందులో కొద్దిగా జిలకర్ర కరేపాకు చిటపట లాడే ఆవాలు ఇవన్నీ వేసి చక్కగా అవి వేగిన తర్వాత దాంట్లోని కొద్దిగా పసుపు కొద్దిగా అల్లము ఇవన్నీ చేర్చి కాసేపటికి ఈ చాప ముక్కలు అందరూ వేసి గంట పెట్టకుండా ఎగిరిస్తూ ఉంటాను. అంటే దీన్ని చాపల ఇగురు అంటారు. చేపలు మామూలుగా పెంక మీద వేంచను. మామూలుగా పులుసు పెట్టను. ఇగురులాగా చేస్తను. పిల్లలు చక్కగా చాలా ఇష్టంగా తింటారనమాట. చేపల ఇగురిని అలా గంట పెట్టుకునింటే ముక్క కూడా చెదరకుండా చాలా బాగా వస్తుంది చేపల ముక్క తినడానికి కూడా చాలా బా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు. చూడ్డానికి ఆహా ఇది కూర లాగానే ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కొస్ క్షమ పని ఏమి ఉండదు మనికి కేవలం చాప వాళ్ళు ముంద అన్ని కలిపి పెట్టుకుంటాము. తర్వాత కళైలాలు అలా చేసేస్తాము. మనం ఎక్కువ శ్రంపపడాల్సిన అవసరం లేదు ఈ చేపలు మనం వేయించడం వల్ల క పెంక మీద వేయించడం వల్ల పొగ అలా వస్తూ ఉంటది అలా ఏమి రాదు వాస్ ని రాదు కానీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చేపలు ఇగురు పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు తెచ్చినా కూడా పిల్లలకి చేపల ఇగురే పెడతాను అవి తినడం వల్ల కూడా దాంట్లో ఫ్యాటీస్ దాంట్లో కొవ్వు పదార్థాలు ఏముండవు మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది అందుకే చేపలు ఎక్కువగా ఇష్టపడతామండి చేపలే ఎక్కువ చేసి పెడతాను మా పిల్లలకి
చేపలు కాకుండా మీకు ఇంకేమి వండడం వచ్చండి
నేనూ కోతిమీర పచ్చడి కూడా చేస్తానండి
కొతిమీరి పచ్చడి కొతిమీరి పచ్చడి ఎట్లా చేస్తారో చెప్పగలరా
కొత్తిమీర బాగా చక చవకగా దొరికినప్పుడు ఎక్కువగా తీసుకొచ్చుకొని చక్కగా దాన్ని శుభ్రంగా కడిగేసి దాన్ని చిన్నగా తరిగి ఒక క్లాత్ మీద ఆర పెట్టేసి ఎండుమిరపకాయలు ధనియాలు కొన్ని మెంతులు జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టి అవి చల్లారాక పొడి చేసుకు కుని ఈ కోత్తిమీర ఉంటది కదండీ మళ్ళీ కొద్దిగా కళాయిలొ కొద్దిగా నూనెేసుకొని ఈ కొత్తిమీర లో నీళ్ళన్నిముడుస్తాయి కదా ఈ కొత్తిమీర కళాయిలు వే సుకొని దాన్ని కూడా బాగా మగ్గనిస్తారు మగ్గనిచ్చేసి దాన్ని రోట్లొ వేసి కాస్త దంచుతాను అది మెత్తగా అయిపోతుంది మనకి ముందుగా మనం ఇవన్నీ ఉంటాయి కదండి మిరపకాయలు ఎండు మిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర అవన్నీ ఉంటాయి కదండి మెంతులు అవన్నీ పొడి చేసుకుంది ఆ ఆ మనకు కొతిమీర ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ పొడి అందులో వేస్తాను వేసేసి చివరిగా వెల్లుల్లి పాయ దంచి తాలింపు పెడతాడు చాలా రుచికరమైన కొత్తిమీర పచ్చాడంతె నేను మీదారా నేను మీ ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానండి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తయారీ విధానం కూడా తెలు సుకున్నానండి చాలా కొత్త కొత్త విషయాలు నాకు నేర్పించినందుకు చాలా ధన్యవాదాలండి
మీరు ఎక్కువ బయట ఫుడ్ తింటారా ఇంట్లో ఫుడ్ తింటారా అండి
నేను ఎక్కువగా ఇంటి ఫు ఇంట్లో వండిన హారమే తింటానండి బయటి కెళ్ళినప్పుడు మాత్రం బయట ఆహరం తింటానండి చాలా చక్కగా మాట్లాడారండి నాకు నాకు ఇంట్లో ఎక్కువగా నచ్చేది నేను ఎక్కువ రోటి పచ్చళ్లు తింటానండి మీ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి చాలా కృతజ్ఞతలండి చాలా చాలా ధన్యవాదాలండి ఉంటానండి
ఆ సరేనండి మ్ ధన్యవా